ఎక్క నుంచి మెమ్ హై హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మా చెప్పండి మీ విలేజ్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అవును ఉన్నాయండి ఎమ్ ఎమ్ సమాస్యలునై కోసం చెప్తారా మిరు
ఆ సరే చెప్తామండి
మా విలేజ్ అమ్మాయిలకి ఎక్కువగా చదువు అవునా
విలేజ్ వాళ్ళు అందరు అమ్మాయిలకి చిన్న చూపు చూస్తారు ఆడవాళ్ళు ఇట్లా ఉండాలి ఆట్లా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు
అయితే మీరేమంటారు దీని ఏం లేదండి అందర సమానం చూడాలని అనుకుంటాను అ అవునా